హలో
ఇన్పిస్తుందా
స్తుంది
తిన్నారా హలో వినిపిస్తుందా
స్తుందండి
అవును ఏం తిన్నారు ఇంకా లేదు తినాలి మీరు ఇంత పాలు ఎం తిన్నారు
మ్ కర్రీ ఏం లేదు పచ్చడి ఒక్కటే చేస్తారు మీరు ఏమ్ ఇంకా తినలేదు
తినాలి ఇంకా ఎగ్ చేసినారు ఎగ్ తినాలి
ఉమ్ ఎక్కడి కొ ట్రిప్ ప్లాన్ చేసిన
మతాలే ఇంకా లేదు వెళ్లాలి
ఉమ్ ఎక్కడికి వెళ్లాలి
జాపాలీ తిరుపతి
ఉమ్
తిరుపతి తిరుపతి తెలుసా
ఓన్లీ కొండ పైకేనా కింద అంతా చూసుకొని వస్తారా
దు తిరుపతి పైనా తిరుపతి ఎక్కిన పైన ఎక్కిన తర్వాత అక్కడి నుంచి ట్వం టీ కిలోమీటర్స్ అనుకుంటా జాపాలి చాలా బావుంది ప్లేస్ అక్కడికి
చూసారా మీరు
అహా లేదు కనుక్కున్నా ఈ బావుంటుంది రీల్స్ లో వస్తున్నాయి అంతా బావున్నాయి అని చెప్పి టెం ఇంకో లైన్స్ ఉంటే
ఉమ్
ఇంకోలాండ్స్ ఉంటే వెళ్దాం అనుకున్నా అక్కడ ఎక్కడ లేవు హైదరాబాదు అట్లు ఉన్నాయి
ఎందుకు చాలా ఉన్నాయి గా తిరుపతి లో ప్లేసెసు
తిరుపతిలో బ్లూల్యాండ్ ఉంది
ఆ
బ్లూల్యాండ్ ఉంది కానీ స్టేకి ఎట్లుంటుందో తెలీదు నాకైతే
ఉమ్
బ్లూ ల్యాండ్ వాటర్ అంటే గేమ్స్ అంతా అడగనే బాగున్నాయి
అంటే జూ పార్క్ లో కూడా ఉనాయి అంటా కదా గేమ్స్ తిరుపతి లో
జూ పార్క్ లో ఏమి అంతా లేవు
గేమ్స్ ఉన్నాయంటారు అంటే ఇలా గేమ్స్ ఆడుకోవచ్చు వెహికలు
ఆ శిల్పారమంలో ఆ జూలో ఏమంటే అది మొత్తం సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ అంటే నచ్చి వెళ్ళలేమ్ము ఎంత లేట్ అయిపోంది పోతుంది కాబట్టి వాళ్ళు సైకిల్స్ ఇస్తారు సైకిల్స్ ఉంటాయి సైక్లింగ్ బైక్ ఇంకా ఆ కొండకలే రూట్ లోనే ఆ అక్కడే క్కడే కా
ఎమఐ నా ఎంట్రీ టకెట్ టటు ఏ టూ
అది నాకు కరెక్ట్గా తెలీయదు కానీ కొండకి వెళ్ళే వైపు అయితే కాదు
అవునా
అంతే లేవని అనుకున్నాను నేనైతే ఏం చూడలేదు అక్కడ ఏమో అని ఏం లేదు ఉత్త స్కూటీకి
అక్కడ ఇది ఇంకా ఏదో సైంటిఫిక్ ఇది ఏదో ఉందంట కదా సైంటిస్ట్ ల్యాబు
సైన్స్ వేర్ బాగుంది అక్కడికిని వెళ్ళాము అక్కడ చ అంటే అంతే ఎట్లా అర్త్ ఎట్లా మన వేట్ ఇప్పుడు మనం ఏటుంటుంది కదా ఇప్పుడు మనం పడెంత ఇదవేటు ఉన్నా ఇంకా ఉంటాయి కదామ్ మ స అట్లా కొన్ని ఉన్నాయి కదా ఆ అక్కడ అన్నిటి మీద వేట మన ఎ ఎంంత ఉంటుంది అని చూపిస్తుంది అనమాట అదొకటి ఉంది ఇంకా చాలానే ఉన్నాయి స పిజ్జా ఆడొచ్చు అక్కడ
ఏమన్నా మనీ పే చెయ్యాలా అలా ఏమనా
ఏం లేదు మనీం లేదు అంటే యంత్రకి ఒకటి అంటే పర్ హెడ్ ట్వంటీ థర్ ఫార్టీ అనుకుంటా
హ మళ్ళీ అక్కడ స అవి గేమ్స్ గేమ్ పని అవసరం లేదా మనీ
ఆహా ఏం అవసరం లేదు అంటే గేమ్స్ అంటే పార్క్ చూస్తాం కదా నుండర్ పార్క్ లో అట్లే కొంచెం డిఫ ఫరే అంటే సైన్స్ కాబటి కొంచెం డిఫ
అంటే అది జ్యూ పార్క్ అన్నారు అనిమల్స్ అట్లా ఏం లేవా
జూ పార్ అట్లో ఉన్నాయి కానీ అనిమల్స్ ఎక్కువ లేవు ఏదో కొన్నే అంటే ఏమి నక్కలు అంటే నక్కలు ఉన్నాయి కానీ వేరు వేరు జాతికి జింకలు కూడా చాలా ఉన్నాయి ఇంకా నెమ్మలి నమాలి వైట్ క అలదు బ్లూ కలర్ అవి ఉన్నాయి ఇంకా ఒకటి ఉంది వాటర్ ఎల్ఫంటో ఏదో సింగ్
అవును అక్కడ సంథింగ్ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంటది ఒక అనిమల్ ఆ ఎనిమల్ తో వచ్చిన ఆయిల్ నుంచే ఆయిల్ తోనే వెంకటేశ్వర స్వామికి ఏదో చేస్తారు అంటారు అదిందా అనిమల్
ఆహా అదిలేదు అంటే అది ఇక్కడ గుడి దగ్గర ఉంటుందేమో మేమ్
ఆ లేదు జూ పార్క్ లోనే పెంచుతారని నేను రీల్స్ లో చూస్తున్నా ఇన్స్టాలో చూపిించలేదా మీక అది అంటే ఏమన్నా గైడ్ అట్లా వచ్చే మ చెప్తారా మనమే చూసి వెళ్ళాలా
మనమే చూసుకుంటుంటార ఏది ఉంటే అది అంటే అంటే సిక్స్ అక్కడ రీల్స్ లో ఉన్న టయితే లేదు నార్మల్ గానే ఉంది మేమ్ మనం మధ్యాహ్న పోయినాం కాబట్టి కొంచెం ఎండ బయక తీసుకున్నాం తు హ వస్ కి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ తీసుకున్నాడు ఒక స్కూటీ ఇంకా దాంట్లో అన్ని చూస్కోలే చలో ఊ అంతేం లేదు నాకైతే అం అనిపిలేదు వర్త్ అనిపిలేదు నాకైతే హ్ అంటే వే అక్కడి కా కుండా వేరే దగ్గరికి వెళ్ళిన బాగుండేమో అని అనుకున్నా నేనైతే అది ఎట్లుంది అంటే ఒకటే నాక కు డిఫరెంట్ అనిపించి కే అనుగు ఎంత పెద్ద ఒక మనిషి పడతాడు ఆ దాంట్లోకి నోట్లోకి అంత పెద్దగా ఉంది ఒక మనిషి పడు నీటి ఏనుగు
అంటే అది నీళ్ళల్లోనే ఉంటాదా
నీళ్ళలోనే ఉంటాదని కాదు
ఆ
అది ఏమో స డిఫరెంట్ గా ఉంది అది
అంటే ఈ బ్లాక్ కలర్ లోనే ఉందా వేరే కలర్ సం థింగ్ అట్లా
లేదు బ్లాక్ కలర్ లోనే ఉంది కానీ అది అంటే అది చూసా బానే ఉంది ఇంకా పులులు పులులు ఉన్నాయి ఒక్కటే పులి చూసా సింహాలు ఏమి ఎంత అంటే వాటికి కూడా వెళ్ళాలంటే వాటికి గుంచి చాలా పర్ పర్సన్ థర్టీ అంటే దాని ము అడవిలో లోపల తీస్ వెళ్తారన్నమాట ఒక టెన్ మినిట్స్ చూపి అంటే డైరెక్ట్ గా ఆ వెహికల్స్ డేంజర్ కదా ఒక ఏమంటారు కార్ ఉన్నట్టు పెద్ద జిప్ ఆ ఒక జిప్ ఉన్నట్టు ఉంటంది పెద్దది దాంట్లోకి తీసుకెళ్ పోతారు అ దగ్గర నుంచి చూపిస్తారు అన్నమాట మేము ఇంకా టైం ఎంటంటే అది పోలేదు ఇంకా బయట ఒక్కటే చూసినా అంతా చూసి వచ్చినాం ఇంకా సైన్స్ వేర్ లో అయితే చాలా బాగుంది వర్త అనిపించింది వెళ్ళినందుకు
ఆ పార్టిసిపేట్ చేసారా మరి ఫిజ్ లో పార్టిసిపేట్ చేసారా
స
ఏమేం క్వె
అ బాగుంటుంది ఏమం లేదు జనరల్ క్యూషన్ అడుగుతారు ఇంకా ఏమనా ఇప్పుడు బైపీసి బైపీసలో ఉన్నా మనకు వస్తాయి కదా ఇప్పుడు ఏమ హార్ట్ గురి అ హార్ట్ ఏదైనా కరెంట్ గురించి అట్లా అంతే అట్లాంటివన్నీ అడుగుతారు అది కన బాండ్ ఎస్పీన్స్ ఇంకా ఉన్నాయి కానీ దానికి లోకి వెళ్ళలేదు ఇంకొకటి ఉంది అది స్పేస్ లోకి వెళ్ళట్టు ఉంటది అనమాట అక్కడు వెళ్తే సేమ్ స్పేస్ అక్కడికి వెళ్దాం అ న్నాం కానీ అది తక్కువ మంది ఉన్నాం మా తక్కువ మందికి ఇంకా వాళ్ళు తీసుకోవరని చెప్పారు వెళ్ళలే
నేను అది అనిమల్ గురించి ఒక రీల్ చూసా అనిమల్ దగ్గర వచ్చే ఆయిల్ నుంచే వెంకటేశ్వర స్వామికి ఈ అంత ఆయిల్ పూసి పూజ చేస్త చేస్తారు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి కోసమే ఆనిమల్స్ ని పెంచు న్నారని ఒక రీల్లో చూసా నేను ఏమన్నా చూసావేమోనని ఆ అనిమల్ని అడుగుతున్నా అంటే
కానీ మా స్కూల్లో అయితే నాకైతే వర్త్ అనిపిన్ లేదు ఏం నా నాకు అంటే అక్కడికి ఎక్కువ వెళ్లక కాకుండా వేరే దగ్గరికి వెళ్ళినా బాగుందేమో అనుకున్నాను నేనైతే శిల్పారామం బాగుంది మరి అక్కడే ప్లేస్ అదే కూడా అక్కడే శిల్పారామం లో అన్ని స్ ఉంటాయి చాలా బాగుంటుంది అయితే నైట్ టైం వెళ్ళాలి లైట్ శిల్పారామం తిరుపతి లోనే అది కూడా నైట్ టైం వెళ్తే లైట్ థింగ్స్ గేమ్స్ అన్ని అంటే కాస్ట్ కూడా తక్కువే అక్కడ గేమ్స్ అన్నీ జైంట్ వీలు గానీ కొలంబస్ ఇంకా చాలా ఉన్నాయి డిఫరెంట్ ఒకటైతే ఉంది. ఉ డైలీ ఉంటది ఉ డైలీ అలా ఉంటది. అంటే ఎట్లా అంటే అది ఒకటి ఉంది. అది నాకు రూట్ ఖచ్చితంగా తెలీదు అంటే గూగుల్లో లో కొడతే అనుకుంటా అది నాకు తెలీదు రూట్ వాళ్ళు పిల్చుకుపోయారు మేము పోయాం అంతే
అవును
అది దాంట్లో ఒకటి సైడ్ ఉంది ఒకటి వస్తుంది చూడు సైకిల్ రౌండ్ తిరుగుతారు అది హైలైట్. ఫస్ట్ టైమ్ ఎ అంటే భయం అవుతుంది ఆ ఎక్కినా. అంటే అది ఎక్స్పీరియన్స్ బాగుంది. భయమే కానీ అన్నీ ఒకసారి చేస్తే బాగుంటుందని చెప్పి చేసినా ఏదో
టికెట్ అట్లా ఉందా
ఎంట్ర్రి టికెట్ ఉంటది సెవెంటీ రూపీస్ ఏమొ కానీ వర్తే లోపలికి వెళ్ళి అంతా బాగుంది. తిరగడానికి గాని ఆడుకోడానికి నైట్ టైం వెళ్తే బాగుంటది. అంతా వాటర్ వాటర్
అంటే డే టైమ్ కూడా అలా ఉంటాదా
కానీ ఎవరు ఉండరు ఎక్ పోగా మేము వెల్లింది డే టైమ్ నైట్ నైటైమ్ వేళ్ళుంటే బాగుండు అదే డే టైం వేళ్లమా అదే ఏమో అట్లా అనిపించింది ఉ సరే
ట
అ సరే